హలో హాయ్ బాగున్నారా
ఆ బాగానే ఉన్నా సిస్టర్ విను పిస్తుందా మంచిగా క్లారిటీగా
స్తుంది
మ్మ్ నెక్స్ట్ మీ రంజన్ వస్త్ శ్రీరా ఎప్పుడుంది
మాది ఇప్పుడే ట్వంటీ
టోంటీయ్య ఏం రంజానేన్న
ఇప్పుడు మాకు పాస్టింగ్లు నడుస్తున్నాయి కదా
ఆ మీరు ఉంటారా ఫాస్టింగ్ మరి
ఉండాలి కానీ సరేంటంటే కొంచెం హెల్త్ బాగాలేనందుకు నేను లేను ఫాస్టింగ్
ఆహా మీరు దాన్దాన్ ఏమంటారు నమాజ్ కెళ్తారా మీరు
ఆ ఇంట్లోని చదువుకుంటారు కదా బాయ్స్ బయటికి వెళ్తారు మేము లేడీస్ కాబట్టి ఇంట్లోనే చదువుకోవాలి
ఆ మీరు ఎప్పుడు వెళ్ళారమ్మా దర్గకి
వెళ్ళం వెళ్ళం
ఆహా ఎందుకన్నా అట్లా ఎందుకన్నా అట్లా రూలు పెట్టిళ్ళు మీకు
అది ఇంకా అంతే ఫస్ట్ నుంచి బాయ్సే వెళ్ళాలి లేడీస్ వెళ్ళడానికి వీలుండదు ఉంట ఎందుకంటే మనక్ కి కొన్ ఒకోక్ మంత్లో మనకు నైన్ సెవెన్ డేస్ వరకు కూడా మనకు పంచ్ ఉండదు కదా మనం వెళ్ళలేము కదా ఇక్కడికూడా ఆ అలానే ఇంకా పెట్టలేదు లేడీస్ కి ఇంకా లేడీస్ ఏంటంటే పార్దలోనే ఉం డాలీ బుర్ఖాలోనేండాలి బయటికి వెళ్ళకూడదు అని మా ముస్లిమ్స్లో వాళ్ళు ఎక్కువ కదా అది
ఆ మరి కొంతమంది ముస్లిమ్స్ బుర్కా లేకుండా కూడా ఉంటారు కదా
ఉండరు మాక్సిమమ్ ఉం ఉండరు వాలెన్టంటే పూరా పాతకం వాళ్ళం వాళ్ళు కొంచెం ఏజ్ అయిన వాళ్ళు వాళ్ళకి తెలియదు వేసుకోవడం బయట పనులు అవి చేసే వాళ్ళు వేసుకోరు అంతేగాని మ్యాక్సిమం ప్రతి ఒక్కరు వేసుకుంటారు
తక్కువ వందల ఒక ఆ వందల పది శాతం కాదు ఒక ఓన్లీ ఐదు శాతం ముందే వేసుకోకుండా కనపడ్తారు
ఆ అంతే వందలో కూడా ఒకటో ఒక్కొక్కరు ఇద్దరు కానీ చాలామంది మార్కు వేసుకుంటారు
ఆ ఉ మరి రంజాన్ రోజు మీరు ఆ ఏం స్పెషల్ చేసుకుంటురు మీ ఫెస్ట్ చల్ రోజు
ఆ రోజు ఇంకా నాన్ వెజ్ అండి బిర్యానీ ఆ ఇంకా షీర్ కుర్మా
అవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తరా
ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఇంకా రంజాన్ అం టే హలీం స్పెషల్ హలీం తిన్నరా ఎప్పుడన్నా
ఆ విన్నాకనీ ఎప్పుడు తినలే
ఆహా
మీరు అది కూడా ఇంట్లనే ప్రిపేర్ చేస్తరా
ప్రిపేర్ చేసుద్దాం అనుకుంటే ఫెయిల్ అయింది
ఉహు మీరు ఇంట్లో తెలుగులో మాట్లాడతారా లేపోతే హిందీల నేనా
లేదు లేదు హిందీలోనే
ఉహూ ఈ ముస్లిం వాలు వాళళ్ళ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారా మరి ఎవరన్నా
ఉండరు అంటే ఎప్పుడన్నా అంటే పల్లెటూర్లలో ఉండి అలేమన వాళ్ళ ఉంటరు కానీ ఎక్కువ మాత్రం ఇంట్లోను కూడా తెలుగు హిందీలోనే మాట్లాడుకుం తెలుగులో మాట్లాడరు
ఇగ మీకు రెండు భాషలు అస్తాయి ఇగ తెలుగు అస్తది హిందీ అస్
హిందీ వస్తది అవును కొంతమందికి రాదు తెలుగు నేను ఏంటంటే తెలుగు మీడియం చదువుకున్న కాబట్టి నాకు తెలుగు వస్తది
కు ఇప్పుడు మాట్ మాట్లాడుతున్నరు తెలుగు గుడా హిందీ వాళ్ళు
ఉ హూ
ఉ ఇంకా సేమీయాలు మీరు బాగా వేసుకుంటారనీ అంట్రే ఎట్లా చేస్తారు మీరు కొంచెం వేరే ఏమన్నా
ఆ వేరే ఉంటాయి అవును మామూలుగా మనకి ఇప్పుడు షాపులల్లో దొరుకుతది చూసిండ్రా దొడ్డు సేమీయా కాకుండా స్పెషల్గా రంజాన్కి మేము డ్రై చేసిన సేమీయాని తీసుకుంటాము టోస్ట్ యే ఆ వేయించిన సేమియాస్ సన్నపు ఉంటాయి చూసిండ్ర ఉ అవి తీసుకొని వాటిని ఘీ కానీ అండి డాల్డా కానియండి దాంట్లో మంచిగా ఫ్రై చేసుకు కోవాలి ఫ్రై చేసుకున్న తర్వా మళ్ళా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా
ఆ బాదం పప్పు, జీడిపప్పు హు అన్ని వేస్తారా బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్
క్రిిస్మిస్, తరబుజ్జా గింజలు అన్నీ ఉంటాయి కదా
ఆ ఇవ కరబుజ్జకి గింజాలు కూడా వేస్తారా
ఆ అవి కూడా వేస్తాం.
ఆ
ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ వేస్తాం.
ఉహు అవన్నీ వెంపుకుంటారా
అవన్నీ వెంపుకోవాలి.
నూనెల్లనా మాములు
ఘీలో ఘీలో వేస్ కుంటే మం
ఆహా నెయ్యిలో హు
నెయ్యి లో వేంపీకుంటే మంచిగుంటది అన్నట్టు ఆ వేయించుకున్న తర్వాత మంచి పాలు మరగ పెట్టు
షుగర్ బాగా ఏస్తారా మామూలుగా కొంచెం మీడియమా
టుగా సరిపడ్డా ఎంత టేస్ట్ ఉంటే ఎలా ఉంటందో అలా ఇది స్వీట్ కాబట్టి షుగర్ వేసుకోవాలి కదా
హు కొంత మందిగా ఎవరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువనే ఏసుకుంటారు. లేదు అంటే తక్కువ ఎసు కుంటారు. ఎవరిష్టం వాళ్లని బట్టి హు అంటే మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు వాళ్ళ ఫెస్టివల్ అప్పుడు తర్వాత తెల్లారి తేస్తారుగా కాలేజ్ కి అప్పుడు తెచ్చినప్పుడు తినేవాళ్ళం అన్నట్టు
అవునా
హు
ఎంత చదువుకున్నారు మీరు
డిగ్రీ ఫస్ట్ ఇయర్ మీరు
హ్మ్ నాది డిగ్రీ కంప్లీట్
ఆహా డిగ్రీ కంప్లీట్ అయిందా
ఇంకేం మీకు మ్యారేజ్ అయిపోయిందేమో, కదా డిగ్రీ అవ్వక్ ముందే
ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్లే లాక్ డౌన్ పడిపోయింది. ఇక అప్పుడు ఇక అన్ని బంద్ అన్నప్పుడు, ఇక అప్పుడే ఇక హ్ ప్లాక్ డౌన్ ఇంక్ పాగరో రాకముందుకే, ఇక పెళ్ళి అయిపోయింది. ఇగ
అవునా మరి కంటిన్యూ చే చ్చుగదా స్టడీ
కంటిన్యూ అంటే ఆ తర్వాత తొందరనే ప్రెగ్నెన్సీ పిల్లలు, నేనా హాస్టల్లో ఇక్కడికి అక్కడికి, బాగా దూరం అన్నట్టు ప్చ్ మామూలుగా బయట కాలేజ్ లో అయితే, వాళ్ళని ఏదో ఎక్స్క్యూజ్ చేసి పోయి, ఎగ్జామ్స్ రాసి రావచ్చు. సెమ్మ్, సెమ్ముకి ఆ హాస్టల్ కదా, వాళ్ళు అట్లా అల్లో చేయరన్నట్టు
ఇకా అక్కనుంచి సర్టిఫికెట్లు తెచ్చుకొని, ఇక్కడ ఎక్కన్నన్నా అప్లై జేసుకోండి. ఇంక ఇగ
హ్మ్ ఇంగ కొంచెం పిల్లలు పెరిగిన తర్వాత చూడాలి. అప్పుడు వాళ్ళ్ స్కూల్ కెల్ తే అప్పుడు ఏదన్నా కడీ చేసుకోవచ్చు.
మీక్ ఫ్రీ టైమ్ దొరుకుతది.
మ్మ్మ్ ఇప్పుడు మళ్ళాప్ పిల్లల్ను వట్టుకొన్ని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడం, అంటే ఇంకా ఫీడింగే ఇబ్బంది అయితది. కదా అని హ్మ్ నీది డిగ్రీ మొత్తం కంప్లీట్ అయింది. గదా
నా డిగ్రీ అయిపోయింది.
హు హ్
డిగిరీ అయిపైంది. కొన్ రోజులు ఇంట్లోనే, ట్యూషన్స్ చెప్పుకునేదాన్ని తర్వాత ఇలా ప్రవేట్ స్కూల్ లో కూడా కొన్ రోజులు టీచింగ్కి వెళ్ళాన్, నేను
ఆ
హ్మ్ ఇప్పుడు ఇంకా కో కొంచెం ఖాళీగారే ఉన్నాను. నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుదామని, ప్రిపేర్ అవుతున్నాను. ఎగ్జామ్స్
అవునా మంచిదే బెటర్ మ్మ్ హ్మ్మ్, ఈ ఇంటర్ తోటి కూడా ఏదో ఒకటి చిన్న చ్చి చిన్నా దొరుకుతాయి. అనే హోప్ తోటి జూస్తున్నా, ఇంకో వన్ ఇయర్ తర్వాత, హ్మ్మ్ వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు మళ్ళీస్ స్టడీ అంటే ఇప్పుడు ఇది ఇన్కమ్ చేసేది. స్టడీ అంటే కొంచెం ఇబ్బందె, అటు ఇన్కమ్ ఉండాలి. ఇటు స్టడీ ఎగ్జామ్స్ ఉండాలే అట్లాని ఆలోచించ్ తున్నాయి. కానీ ఏమై దో చూడాలి. ప్చ్ బాబు ఇంకొక్క, వన్ ఇయరు బాబ్తోటి ఉండాలి. తర్వాత కీ ప్చ్ స్టడీ టు స్టడీ చేసుకుంటా, అటు ఏదన్నా మామూలుగా చిన్న చిన్న ట్యూషన్స్ లేక్ పోయె ప్రైవేట్ స్కూల్లా టుష్
ఆ వెళ్ళొచ్చు. ప్రైవేట్ స్కూళ్ళల్లో కొంచెం ఫైనాన్షియల్గా మంచి ఉంటది.
మన ఎగ్జామ్ ఫీమందమైన లేద అవే డబ్బుల తోట అయినా ఎగ్జామ్ ఫ్రీ అలినా చాలు
అవును ఈ కార్యయాప్లో కూడా కొంచెము వరకు పెంచి మంత్లీ కమ్ వస్తే మంచి ఉంటుంది కదా ఏ
ఆ అలా ఇస్తే స్తు ఉన్నారు కదా దాని గురించి ప్రాబ్లం అవుతుంది
అ మేన్ సిస్టర్
ఇంట్లో పాపని చూసుకోవడానికి బాబుని
ప ఉన్నారు కానీ ఫీడింగ్ అని చెప్తున్నాయి కదా అందుకే బాబడుస్తాను
ఆహా ఇంకా మాట్లాడండి కొంచెంసపు మాట్లాడిన తర్వాత కట్ చేయండి
ఇంకా టూ మినిట్స్ ఉంది
మ్మ్
మీరు ఒక్కరికి ఎన్నికలు చే ఇస్తున్నారు ఫోర్ ఆ లేకపోతే
మామూలుగా ఇప్పుడైతే ఒక్కొక్కటే అవుతుంది ఎక్కువేళ ఎవరు మన కనెక్ట్ చే కొట్టే రెండు కాల్స్ తన్ను మాట్లాడవచ్చు
ఆహా అయితే ఒక్కరికి ఫోర్ కాల్స్ ఏ గా చ్చు అని అంటున్నా అయితే నేను అట్లనే చేస నా సరే ఏ
ఇంకా చెప్పండి
కా ఇడి నెక్స్ట్ మర ఎవరన్నా దొరికిలా నెక్స్ట్ కల్కి మీకు
ఆ కాల్ చేస్తే లిఫ్ట్ చేయ్యట్లేదు వాళ్ళు
ఆహా బిజీ ఉన్నది కావచ్చు
మ్మ్ బిజీగా ఉన్నారు ఒకవేళ లిఫ్ట్ చేస్తే ఇంకా చేయాలి ఇంకా ఇలానే ఇప్పటికీ కావాల్స్ అవ్వలేదు
ఆహా కే రోజు వచ్చింది వర్కు
టూ డేస్ త్రీ డేస్ బ్యాక్
ఏం కాలే టైం ఇచ్చిన్లుగా ఇంతే టైం అని వాళ్ళు ఏం చెప్పలే
ఏం చెప్పలేదు అవును చేస్
చెప్తేనేమో మనం కొంచెం తొందర వాల్ పడే వాళ్ళంగనీ మెల్లగా మాట్లాడుకోవచ్చులే. మ్ ఓకే సిస్టర్